అట్లే ఉంటే మనకు అన్నిన్ని మినిట్స్ పడుతుంది
పాడవు
వాళ్ళకే మనేం మాట్లాడేది రికార్డ్ అవుతుందా
హలో
ఏం చేస్తాన్నారు మీరు
బయట వచ్చామండి బయట ఉన్నాము ఏంది చెప్పి మీ ఏదో కాయ్ ఎట్లాగుంది ఆచద గుడ్డల
టిఫిన్ చేసారా ఏం చేశారు మీరే చేస్ చేశార మీ అవ్వ చేసిందా ‌హు హు మధ్యాహ్నం లంచ్కి ఏంది
మధ్యాహ్నం లంచ్ పప్పు
ఆ పప్పు కూర మీరు ఉగాది ఎలా జరుపుకుంటారు ఆ ఇంకేమి పండుగలు బాగా జరుపుకుంటారు
మా ఎక్కువగా మాకు సంక్రాంతి మేము తమిలియన్స్ కాబట్టీ సంక్రాంతి బాగా చేసుకుంటాం సంక్రాంతి బయట అంతా ముగ్గులు వేసేసి ఉ పొంగల్ చేసి ఇంటి ముందర పోయి వెలిగించి పొంగల్ చేస్తాము ఆ రోజు
ఉ ఉ తర్వాత
అంటే మరుసటి రోజు పొంగల్ చేస్తాం వంటలు అంటే మరుసటి రోజు పొంగలికి పొంగలు చేస్తాం పొద్దునే మధ్యాహ్నానికి దేవుడికి ఇది వేస్తాం పడయాలంటారు తమిళ్ లో అ దానికి వేయడానికి తాలింపులు ఒక ఐదు ఆరు రకాలతో తాలింపులు, అన్నము, పాయసము, వడ చిక్కుడు కాయ తాలింపు వంకాయ తాలింపు దాంట్లో గుమ్మడికాయ తాలింపు ఇంపార్టెంట్
గుమ్మడి కాయ తాలింప
ఉ అట్లా అలాన్ని వేరైటీస్ చేసి చేత్తం ఇంకేం పండుగలు అంతే మేం మెయిన్ గా మామూలుగా అంటే ఇంతే సంక్రాంతి భోగి పొంగల్ ఇంట్లోనే ఉంటాం ఆడికిపొమ్
ఊ బయట ఎక్కడికి వెళ్ళరు ఊ అంతేనా ఇంకేం పండగలు ఎక్కువ జరుపు
ఎక్కువ పండుగలు అంత అంత అంటే మెయిన్ అంటే ఇదే మాకు తమిళ్ వచ్చి త ఏప్రిల్ పద్నాలుగు తమిళ్ ఆ ఉగాది చేస్తాం నాకు వంటలు రావండి మా అత్తే వంటకారు చేస్ నాకు వంటలు రావు నేను చెయ్యన్ చెయ్యన్ నేను ఎంప్లాయ్ కాబట్టి అందువల్ల చెయ్యను మా అత్తగారు చేసి పెడితే తిని పెడతా
ఆహ ఊహు సరే అండి
తేను ఎన్ని సపిల్స్ వచ్చాయ్